ఏం చేస్తున్నావురా
నేను వాకింగ్ చేస్తున్నరా నువ్వు
నేనా బట్టలు ఉతుకుతున్న
అవునా నేను ఇప్పుడే ఉతికి, స్నానం చేసి పైనకొచ్చా
ఆ
ఉమ్మ్ ఏంటి సమాచారాలు
చెప్పాలి తిన్నావా
ఆ తిన్నారా
ఉమ్మ్ తిన్లే తిన్నా తిన్నా ఈవినింగ్ ఫ్రూట్స్ ఏవేమో వచ్చేది త్త చదరం మనం ఎన్ని తిన్నలి అనుకున్నాం
ఏ అన్నున్నయ నాతో గ్రేప్స్ ఒకటే ఉన్నాయి అది తిన్నం
గ్రేప్సు మరి ఇదేంటి అదే పోనీ బనానా మళ్లీ నువిచ్చింది గోవా వా
వాడేం చేశాడు కాల్ చేసి
ఏం లేదురా ఫస్ట్ నిమ్ పడుకోయిన్నా లేచి అది అక్మల్ ఫోన్ చేసాట అక్మల్ ఫోన్ చేస్ చి ఏ జీవన్ ఏమో తీస్ కున్నాడు ఎవరికో ఇచ్చేకి అన్నాడు
హ్మ్ హు ఆ నేను ఆ స్నాప్ చూసా హా చేబ్బి ఇంగోగాడు ఏమో
అవునా ఏంటవి
రే లాలీపాప్ లాంటిది రా పప్పీది
ఆ ఆ అదే మొ క్యాండీ తీసుకున్నాడు ఎవరికో ఇచ్చేకి అన్నాడు ఆ అన్నా ఆ అంటే అప్పుడులోపు ఎవరో పక్కన గట్టి గట్టిగా అరుస్తుంటే వాడు సరే ఉండు నేను నీ మళ్ళీ చేస్ సౌండ్ అని వాడు కట్ చేసేసాడు అంతలో
అ
జీవన్ కాల్ నాకు వచ్చింది నేను ఎత్తే లోపు కట్ కట్ అయిపోయింది కాల్ మళ్ళీ నేను రిటర్న్ చేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ చేయలే ఇంకా
అంతే ఆ నేను జీవనేఏమన్ చెప్ చెప్పాడేమో అనుకున్న అత్మల్ దేవ్ ఎవరికి కావాలి
నేను కాల్ నేను కాల్ చేసింటే ఏమన్నా చెప్పేవాడేమ్మ నేను చెయలే అదే అయింటుంది వాడేమన్నాడు ఎవరికో ఇ
ఇస్తాడా హ హ నాకేనా ఇంకా ఎవరికోలే అందు మురిసిపోయేది వద్దు మే బి నిన్న ద్రివెంజి తీర్చుకుంటున్నాడు ఏంటో ఇప్పుడు
ఎవర్కిసాడు ఆ లేదులే
వెళ్లి వెళ్ళి వేరే దూకుతున్న చి
అంటే ఒకరు సీరియస్ ఉన్నప్పుడు ఒకరు అట్లా ఉంటారు అలా
హు సరి పోయిందిలే
ఏంటో వాడు నువ్వు ఈ రోజు మనం లాన్ కి వెళ్ళింటే బాగుండేది వాడు అక్మళ్ళ ఏమో తింటున్నాడు నాకు చూసి చూసి తినాలినిపింసి
కాన్ అంతే ఇంకా ఏం తినలేదు పెద్దగా వాడు ఆ అక్కడ ఇప్పిస్తాలే అదే కోని ఇప్పిస్తాలే నేను ఆహా
కార్ని కాదు ఆమె నువ్వు నేను బయటికి బయటకి వస్తున్నప్పుడు అక్కడ ఫుట్పాత్ లో ఎవరు ఆమె అది తినుకుంటడా పోతుంది చూడా అది వాడు తినింది అనుకుంటా
కాదురా కార్నర్ న క్ క్లియర్ గా చూసా అది లీఫ్ లో వేసి సారు ఇంకొ ఒకటి ఏమైనా వేస్తాడేమో తెలీయదు నాకు కార్న్ పక్క
అది వాడి తినేది కాను ఇంకా ఉండింటే రేపు ఉంటే బాగుంటుంది
వెళ్దాంలే ఒకవేళ ఉంటే తిట్టుకోబాగా తిట్టుకో ఒకవేళ నేను వస్తా అనేసి ఇప్పుడు జీవను రేను రాను అంటే నా మొహానికి ఎ ఎట్లా ఉంటుంది తెలుసా మొన్నే వాడు మొహం తిప్పుకొని వెళ్ళాడు ఆహా
వాడి ఎ నేను వస్ ఫస్ట్ వాడు ఆకామాలు అన్నాడు దగాడు వెళ్దామా లాన్ కి అని ఎక్కడ రా
అక్కడ అక్కడ ఇక్కడ ఇటుపక్క చూడ అక్కడ సరిపోయింది లే కనపడదు ఇంకా సైడ్ సైడ్లో ఎక్కుతాయి ఎంత పైనకు ఎక్కుతుంది చూడు అది
ఉహు ఉహు నాకు కనబడదు అంటే ఎ
ఆహా ఏమో నాకు ఏం మంచిగా ఒక హార్ట్ షేప్ రే ఒకటి హార్ట్ షేప్ ఒకటి రౌండ్ షేప్ రా
నాకు చూపియ్యాలి కదా నేను చూడలే
వాడు స్నాప్ వేసాడు సేవింగ్ చాట్ మరి ఎసాడు నేను కావాలనే చేయలేదు రీప్లై చేసి చూసా అంతే వాడు నాకు కాల్ చేశాడు రా జీవను ఎ అప్పుడుా ఆ
మరి నువ్వు రిటర్న్ చేయాల్సింది ఇప్పుడు రి
నోటిఫికేషన్ రాదు వాడు వాడ్ అకౌంట్ కి వెళ్ళి చూసాను కదా ఇప్పుడు ఏమని ఉంటుందేమోని నాది మ్యూట్ చేశాడు మెసేజెస్ అందుకే నేను చెయలే ఆ ఎవరిది చేయలే అస్సలు చెయలే
నార్మల్ కల్ చేయాల్సింది వాడికి నువ్వు
వాడిని ఎప్పుడో
ఆ ఇంకెలా అమ్మ వాడిని కాల్ చేస్తాడు వాడు
ఇంస్టా లేదా ఇన్స్టా లేదా ఇంకా టెలిగ్రామ్ లేదా ఇదిొక్కటైనా చేయాలనుకుంటే ఎక్కడైనా చేస్తారు వాట్సాప్ లో కూడా చేసా ఓ హహ తిట్టు బాగా తి టూ ఏ వాడు వాట్సాప్ లో చేయడురా మెస్ జయజో స్నాప్ లో కూడా చేయడ రా నార్మల్ మెసేజ్ కాల్స్ అయితే అస్ అస్సలు చెయ్యడు అందుకే ఇన్స్టా మాత్రం అట్లే
ఆహా ఆహా
దాంట్లోనే చేసేది వాడు చేస్తే
హ్మ్ వాడ్కి ఏంటో నవ్వు తడు చూసి చూసి ని కల్ల
హ్మ్ మొహంఎమి కాదు నాకల్లా అస్సల కాద్
అప్పుడ ఏం చేసాడంటే అప్పుడు ఆహా ఇప్పుడు మధ్యాహ్నం ల్యాబ్ లో ఏం చేశాడు
అవును మన పక్కన కూర్చున్నా నా షాక్ అయిపోయింది తెలుసా మేబి జీవను మన రోలు కూర్చున్నాడుగా వామ్మో
ఫస్ట్ అక్మల్ వచ్చి అడ కూర్చున్న తర్వాత అకమల్కి నువ్ అక్కడె కూర్చోబ్రో నేన్ ఇక్కడ కూర్చుంటా అన్నాడు సరే లే అని కూర్చుంటుంటే మళ్ళ చేర్ కురించి ఏమో వచ్చింది చైర్ లేకుండే వాడికి సో చేేర్ గురించి టాపిక్ వచ్చింది
ఆ
అప్పుడు నేను ఎవరిదో ఆ ఎవరిదబా ఆడ మేరీదో ఎవరిదో చేరుండే ఇస్తుంటే తర్వాత నేను అన్న నవ్వుతుంటే నీ కల్లా చూస్త సి న నాన్నా నువ్ తి చేకు ఎల్ళసి మాట్లాడువు అన్నా అంటే నవవు కోను నాడు అంతరా ఏమి చబట్లదు ఊతిింగ్ నవవు తాడు ఏమి చెప్పడు నవ్వుతూ నవ్వుతూ ఉన్నాడు తర్వాత చేరు వాళ్ళ వాళ్ళు వస్తారు లే అని చెప్పి అది చర తీసుకోలేదు తర్వాత నీ నింగి ఏమో ఏ
నా పక్కన ఒక చీర ఉంది. అదిగింట ఇలాగే దన్నురా అస్సలు మాటలే రావు మనుషులకి ఇలాంటిప్పుడు
ఆ ఆ ఉతగనే ఊగుతున్నడు కానీ ఏం మాట్లాడని మాట్లాడారు. కాదురా మళ్ళీ అక్మల్ ఫస్ట్ అడిగారు జీవాన్ని ఏమి లోన్ డ కి వెళ్దామా అన్నాడు. ఆ నేను వెల్లేసివచ ఎలా నడవాడు నేను వెల్లేసివచియా ఉంది అంత తినేకి మళ్ళీ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అన్ని ఉన్నాయి. బాగు ఉంది అన్నాడు తర్వాత వీడేమన్నాడు సర్లే మనం పోదామా అన్నాడు పోదామా అంటే ఆ పోదాం పద దా అన్నాడు మళ్ళీ ఎవరెవరి పోదాము అన్నాడు ఆకుమల నువ్వెవరు చెప్తే వాళ్లే వ నడవర్
అక్మల్ జీవన్ కడగాడా
ఆ ఆ అ సరే మళ్ళీ పోదాం అన్నాడు. తర్వాత వచ్చి అక్మలు నా అయ్యో మని మనమిద్దరము మళ్ళీ వీళ్ళిద్దరు మన నలుగురం వెళ్దాము అన్నాడు. ఆ సర్లే పదా అన్నాడు ఫస్ట్ టైమ్ అది ఫస్ట్ టైము సెకండ్ టైమ్ మళ్ళీ స్ సేమ్ ఇట్లానే అడిగినాడు. అప్పుడు కూడా అక్మల్ క్లియర్గా చెప్పాడు లేదు ఎస్ చెప్పాడు తర్వాత సెకండ్ టైమ్ కూడా అ డు నీకేం ప్రాబ్లం లేదు కదా మన నలుగురం పోతే నీకేం ప్రాబ్లం లేదు కదా వాళ్ళిద్దరుొస్తే అన్నాడు ఆ మీకేం ప్రాబ్లమ్ లేదు వెళ్దాము అన్నాడు నువ్వు చూస్తే వద్ తూ అదిీ ఇదిి అన వలే యితే పోొయింటే ఏమో గొడవైనా ఏమైనా గొడవైనా సాల్వ్ అయ్యదరాని చ
ఏమో ఒకవేళ వాడు రాకపోతే నేనే వాడు వెనక చాలా తాక పట్టుకొని తిరుగుతున్నట్టు వుంటుంది
ఆ నువ్లో వచ్చేస్తావు కాబట్టి వెళ్తున్నావ వాడు చేయలేదేమో చేస్తున్నాడో లేకపోతే చేస్తే సిగ్
ఏయ్యో ఏమో కాదరా ఉండరా నేనే ఏమో చెప్పాలనుకున్నారు. రాజ చింతమ పిత్రృద్రోహం చేస్తున్నాడు చూడు ఒకవేళ ఏమైన్నా ఉంటే నన్ను అడగొచ్చుగా వాడిని ఆ అది. వచ్చేసారు జీవన్నికి అది ఇద అ కాల్ చేసాడుగా విడు వయిసాబ్ ఇప్పుో లెటర్ క్యారీ అవ్వ నన్న వీడి మెసేజ్ పెట్టాడు. ఏమేం చెప్పింటాడు త్రీ మినిట్స్ మాట్లాడేడు వాడు
న గంపదసి నిన్న బండ్లో వచ్చింది చూడలేదు కదా
అమ్మ అంతే ఫినిష్ ఇంకా
లేదు లే అది ఎవరికి తెలియలేదు అనుకుంటారు లేకపోయినా అగమల్ని ప పక్క అడిగేటోడు ఈరోజు పక్క అంటే పక్క అడిగేటోడు ఏమి ఎవరు
అవునా ఏమోరా ఒకవేళ అది చూసింటే కౌశిక్ త అనుకునేస్తే అంతే కా
చ్చి కాడి కోశికు అంటే నేను మొదలే కూర్చు నా ఇక్కడ నువు కాదు
కూర్చున్న ఒకే ఏమో రా నాయనా అది అది ఒకటి బ్రేకులు మీద బ్రేకులు అదేంటో నేను ఎప్ప ఎప్ప అంటూనే ఉన్నా నేనైతే వెనకాలకి వెళ్తున్నాను వెనక. కలవస్తా ఏమో అనీ అది ముంద్రు ముంద్రు కే పోతుంది. చిన్న బైకు
ఊ ఇంతే ఇంత ఉంది ఆ సీటు
అది ఫుల్ ట్రాఫిక్ ఇ టు పక్క టటు పప్పక్క
ఆ మళ్ళీ తర్వాత ఈ కొంచెం అది ఆ కాలేజ్ అదియేదో ఉందిగా విద్య దే
ఆ సాయి విద్య ఆ అప్పుడు ఓకే అనిపించింది నేను హామ్ కూడా ఎత్తలేద తెలుసా మేబి అఔట్ ఫిట్స్ చూసి కనుకోనింటారా ఏంటో. అది నేను టైమింగ్స్ చూడాల్సిందిరా వాడ్ కాల్ చేసింది ఇప్పుడు వెళ్ళిపోయింది అప్పుడే చూసా అది టైమింగ్స్ చూసింటే తెల్సు పోయేది వాడు ఎప్పుడు కాల్ చేశాడు ఏం మాట్లాడాడు వీడేం చెప్పాడు అని
ఉమ్ హు ఇప్పుడు లేదా అది
పోయింది వ్యూ ఆఫ్టర్ అదేమో ఉంటుంది గా చట్ డిలీట్ ఆప్షన్ చేసి
మ్ అలా అంతా ఎందుకు పెట్టుకుంటారో అబ్బా ఏం చిక్ కిరిచ్చింద అంతగా
లేదు రా చేంజ్ చేస్తే చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఫస్ట్ అలా వస్తుంది
మ్
ఉమ్
అవును ఉమ్ ఇంకా
ఏమ్ చెప్పాలి రా నువ్వు చెప్తే నేన్ ఇంట
ఇంక చెప్పా నే
ఉంహు హు రేపు హెచ్ టి ఎం యల్ ల్యాబ్ ఉందిగా భారతీయ ఆ ఆమె మాథ్స్ నేర్ చూసుకుంటుంది కిరణ్ చెప్పిడానికి
ఆ ఎమ్మ
మ్యాచ్ మ్యాచ్ సి ఏ వాళ్ళకి ఎగ్జామ్ అంటా
ఒప్పో ఎంతరా మీకు పేషన్స్ రే నేను అది హెచ్ టి ఎంఎల్ కి పోయె హెచ్ టిఎంఎల్ పోయి రిజిస్టర్ చేస్ కోల్రా ఇప్పుడు ఆమె లాప్టాప్ లోనే
నేను చేస్తాను నను నన్ను పిలువు
ఉమ్ ఉమ్ సరే ఆ ఆమె ఉండదు ఆమె అదే తలనొప్పి ఎప్పుడు ఉంటుందో అర్తం ఇప్పుడు నాకు కుదరదు
ఉమ్
ఇప్పుడు నాకు కుదరదుగా
చేస్తే ఆమెకి కుదరదు
ఆ నైన్ థర్టీ వరకు వెయిట్ చేయాలి ఇంగ అప్ అప్పుడు లోపు నాకు నిద్ర వచ్చి ఏవో అవుత ఉంటుంది నాకు అ ఏం లేదులే నైన్ థర్టీ లో పన్ శ్రీవాణి కూడా ఒకసారి కాల్ చేస్తా నేను అదే కాల్స్ కంప్లీట్ చేసేసుకుందాం
హ
ఉ తర్వాత చూద్దాం ఎన్న టైము
ఆ ఇంది కచ్చి ఆ అయింది అయింది